ఆ హా హాయ్ అండి హలో
హాయ్ అండి
ఎలా ఉన్నారండి
బాగున్నానండి
ఓకే అది ఏం లేదండి నాకు కొంచము మా చెల్లె మ్యారేజ్ ఉంది మా సొంతం చెల్లె అయితే ఆ అమ్మాయి జర పెళ్లి చీరల గురించి మీకు నాకు వేరే వాళ్ళు ఇచ్చారు మీ నెంబర్ మీరు డిజైనర్ చేస్తారంట జాకెట్లు కుట్టడంమయినా సెలక్షన్ చేయడం అయినా చేస్తారంట ఇది ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఏంటంటే పెద్ద పెద్ద షోరూమ్ షాప్ లా కేల్లి తీసుకుంటే చీరల షాపులలో తీసుకుంటే బెస్టా లేకపోతే మామూలుగా షాపులలో బెస్ట్ అని కనుకుదామ అని మీకు చేశానండి
ఓకే అండి ఇది ఆర్ఎస్ బ్రదర్స్ కి వెళ్ళితే బాగుంటాయండి శారీస్ మీకు ఈ కంగలి ఏమి ఏ కలర్ ఇష్టం అండి
ఆ హా అంటే ఇప్పుడు పెళ్లి కూతురు కు సెలక్షన్ చేస్తారు కదండి అంటే ఇప్పుడు మ మేము ఏమనుకుటున్నాం అంటే ఇప్పుడు ఇప్పుడు కొన్ని కంచి పూరం సారీసు అని ఉంటాయి కదండి అట్లా గద్వాల్ సారీస్ కంచి సారీస్ అని ఉంటాయి కదా అంటే మా బడ్జెట్ బట్టి ఉంటది అట్లని
ఓకే మీ బట్టి థౌసండ్ తీసుకుంటార ఫిఫ్టీన్ థౌసౌండ్ తీసుకుంటార కొంత బడ్జెట్ అంటే దాన్ని బట్టి మేము ఇప్పిస్తాము
అచ్చా మాకు పెళ్ళి చీర అంటే ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ లాలా చూద్దాంని గుర్తుండండి
ఓకే
అలాని ఇంకో ఆహా ఓకే గజవాల అయితే మంచిగా ఉంటదా అండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేం జాకెట్ ఇప్పుడు అమ్మాయి పెళ్లి కూతురు జాకెట్ బ్లౌజు కావాలంటే కూడా ఇప్పుడు మీరు డిజైన్ చేసిస్తార అండి అ
చేసిస్తామండి
ఆహా ఓకే అదే ఎందుకంటే డిజైన్ మీరు చేసిస్తారు అంటే మీకు ఇచ్చేస్తాము అలాని ఎంత తీసుకుంటారు మేడం ఇట్ల జాకేట్
డిజైన్ బట్టి ఉంటదండి
ఆహా డిజైన్ బట్టి ఉంటదా ఓకే అదే ఎంత తీసుకుంటరు అంటే మాకు తెలిదు కదా అట్లని పెళ్లి మండపాలు కూడా మేము చూసుకుంటున్నాం అండి ఇక్కడ హైదరాబాద్ లో మేము చాలా మటు అడిగాము అంటే మా అబ్ అమ్మాయిదేమో ఇక్కడ మాకు మా చెల్లెదేమి ఇక్కడ హైదరాబాదే మ్యారేజ్ చాలా మటుకు అప్పట్లో ఏందంటే పెళ్లి మండపాలు అంటే ఇంటి ముంగట పందిరే చేస్తుండే కదండి
ఓకే
ఆ అదే ఎందుకంటే ఇప్పుడు ఇప్పట్ల అప్పట్లా లేదు కదండి అప్పట్ల లెక్క ఉంటే చాలా మంది ఒక అంటే ఒక పది పది రోజుల నుంచే పెళ్లి ఆడావిడి ఉంటుండే పెళ్లి జేసే అందరు అందరు చుట్టాలు ఉం ఉంటుండే అందరు మంచిగా దగ్గరకు వచ్చి చేసి పోతుండే మంచిగా ఏ ఖర్చు అనేది ఎక్కువ ఉండకపోయి ఇప్పుడు మొత్తం వెడ్డింగ్ ఫోటోగ్రాఫీ ఇవన్నీ క్యాంట్రింగ్ ఇవన్నీ అయిపోనయి అప్పుడు అంటే ఊర్లల్ల ఎట్లుం టుండు అంటే పది మంది వచ్చిరనుకో కూరలు అన్నాలు అన్ని వడ్డించుడు చేసుడు మొత్తం మనమే వండుకోవడం అక్కలు చెల్లలు బాబాయిలు పిన్నిళ్లు ఇట్లుంటారు కదండి ఆలు వండడం వల్ల మంచిగుంటుండే కానీ ఇప్పుడు మొత్తం క్యాంట్రిన్ కి ఇచ్చేస్తున్నాం మనకి కే స్ట్రగుల్ లేద అనుకుంటునం కానీ దాంట్లనే మన సంప్రదాయం మొత్తం పోతుంది కదండి ఏదాంట్ల
ఆ
అదే మొత్తం ఇగ దాని వల్ల కూడా చాలా ఇబ్బందిలీ ఇయ చాలా ఇబ్బంది అంటే ఏముండది పెళ్ళికి సంబంధించినది మా ఉండాలండి అట్లని
ఓకే అండి మేము మీకు ఫంక్షన్ లో
ఉ
ఊట అయితే బాగుంటదండి ఊళ్లో ఫంక్షన్ హాల్ ఏందంటే ఇప్పుడు ఈ ట్రెండింగ్ ఊళ్లో అయితే పాతకాలం అ అయితే బాగుంటాయి అలా కూడా చేయొచ్చా అండి ఆ ఆ పద్ధతి అయితే బాగుంటది పాతకాలం పద్ధతి అయితే బాగుంటది స సాంప్రదా కాయలు అవన్నీ మంచిగా ఉంటాయండి ఇ ఇప్పుడు ఇవన్నీ లేవండి లే ఫ్రెండ్ కదా ఇప్పుడు నైన్ ఏ అంత ఎట్లానో అయిపోతుంది ఫంక్షన్ బుక్ చేసుకోవడము
ఆ
పెట్టుకోని చేసుకోవడం మనకు అంత థ్రిల్లింగ్ అనిపియదండి అదేదో ఊండ అయితేనేమో చాలా మన ఇంట్లోనే అయినట్టుగా ఫీల్ అయిపోయి మనం మనమే చేసుకుంటాం కదా అన్ని అట్లా అయిపోతుందండి అది బాగుంటుందిండి అట్లా చేసుకుంటూ బాగుంటుందిండి ఇట్లయితే ఇప్పుడు అంతా నడుస్తుందని మీకు ఇలా కావాలా ఊళ్ళలో చేసుకోవడం కావాలా ఫంక్షన్ లో చేసుకోవడం కావాలా అండి
అంటే మేము అంటే మా చుట్టాలు చాలా ఎక్కువ మంది అంటే అంటే హైదరాబాద్ లనే అనుకుతున్నాము కాకపోతే ఇప్పుడు సిటీలో ఫంక్షన్లు బుక్ చేసుకుంటే సరిపోతది కదా అన్నట్టు కానీ ఫంక్షన్ రేట్లు కూడా మస్తున్నాయిండి ఇప్పుడు లక్షలాళున్నాయి
అచ్చ మరి అంతే పోండి ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అట్ల ఉంటది ఇప్పుడు లేటెస్ట్ కదా ఫంక్షన్ హాల్ ఈ జనరేషన్ కదా అందుకే అట్ల ఉండిపో అప్పట్లో ఒక ప వన్ లాక్ లో పెళ్లి అన్ని అయిపోతున్నయండి కానీ ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు టెన్ ల్యా క్స్ పట్టుకున్న ఫంక్షన్ల్ అయిపోవట్లేదు
ఆ కరెక్ట్ అండి మస్తు ఇగ చీరాలకే డ్రెస్సులకే మస్తు అయ్యేతట్టు ఉన్నాయండి
ఆ పెలి పెళ్లి కూతురు శారీయే వన్ ల్యాక్ తీసుకుంటున్నారండి ఇప్పుడు వన్ లక్ టూ లాక్స్ పెళ్లికూతురు సారీస్ ఇప్పుడు టెన్ ల్యాక్స్ లోనే బట్టలు అయిపోతున్నాయి ఇక పెళ్ళికి టెన్ లక్స్ ట్వంటీ లాక్స్ మనం పెట్టే ఫుడ్ బట్టి ట్వంటీ ల్యాక్స్ కూడా అయితాయండి ఫుడ్ని బట్టి
ఈ గోల్డ్ కూడా మస్తు పెరిగింది కదా అండి గోల్డ్ కూడా
వన్ లక్ ఫిఫ్టీ తౌసండ్ అండి గోల్డ్ రేట్
అబ్బ అసలు అప్పట్లో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉంటుండే అండి థర్టీ ఫిఫ్టీ థౌజండ్ ఉంటుండే తర్వాత ఇప్పుడు వన్ ఫిఫ్టీ అయిపోయింది
అవునండి ఆ జనరేషన్ వేరు ఈ జనరేషన్ వేరు అదే ఇప్పుడు దగ్గర దగ్గర మళ్ళీ టూ ల్యాక్స్ కూడా వస్తుందండి
అబ్బా అట్లయితే మధ్య తరగతుళ్ళు చాలా బతు డం కష్టం కదండి ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేసి పంపించాలన్నాగాని అసలు ఇప్పట్లో తుల బంగారం పెట్టాలన్నా గాని లక్షా యాభై వేల అండి
అవునండి ఇప్పుడు ఏమంటే అమ్మాయిలు జాబ్ చేసి కదా చదువుకుంటుడు కదా ఇప్పుడు ఈ జన రేషన్ ఏందంటే అబ్బాయి ఎట్లా చేస్తే మేము అట్లనే చేస్తాము అన్నట్టు ఉంటారు ఇగ ఈ జనరేషన్ అమ్మాయిలు
ఇగ వాళ్ళు కూడా సొంతంగా ఉంటారు చాలా మంది బిజినెస్లు కూడా పెడతారు కదండి ఇప్పుడు చాలా బిజినెస్లు పెట్టడం వల్ల కూడా అమ్మాయిలకు కూడా కొంచెం హోప్ అని వస్తది అరే మేము కూడా సాధించ ఉంచగలుగుతాం అన్నట్టు ఉంది గదండి
అవునండి
చాలా మటుకు అయితే అట్లా గూడా నేను అను కున్నాని చాలా మటుకు ఆడపిల్ల గూడా బయటికి వెళ్ళి బిజినెస్ ఇప్పుడు హోటల్ బిజినెస్లు క్యాంట్రిన్లు ఫుడ్ కోర్ట్లు సమోసా ఇప్పుడు చాలా మంది ఫుడ్ ఇప్పుడు మోమోస్ అనేది ఫుడ్ కు సంబంధించి చాలా చాలా పిజ్జా బర్గర్ ఇవన్నీ ఫుడ్ తింటము కానీ తిన్నాక మళ్ళీ మనకి ఒక్క రోజు తింటము పది రోజులు హాస్పిటల్లో పడతామండి కలరు మొత్తం కెమికల్సే గదండి
కూడా అలానే తింటురు అంటే ఈ జనరేషన్ ఎలా మారిపోయెందో తెలుసా అండి జనరేషన్ ఏలా మారిపోయింది
మొత్తమ్ ఇగా ఏఐ మొత్తానికి ఇగా మొత్తం ఏముందంటే తిన్నంత తినాలి తర్వాత హాస్పిటల్ బిల్లు కట్టుకోవాలి హాస్పిటల్ గూడా మస్తు పెరిగిపోయినాయియండి హాస్పిటల్ ఎక్కువయినయి ఇగా క్యాంటీన్లు ఎక్కువయిపోయినాయి మధ్యలో రెండిట్ల మధ్యలో డిస్కషన్ డీల్ లేక్కుంది మన జీవితాలు అట్లాంటి
హెల్త్ కార్డ్ చేపించుకోవాలా అండి అట్లాంటప్పుడు
ఆ ఇగా అందరు ఉన్నోళ్ళు ఉంటరు కొంతమంది లే ఆచ్చేలుగా ఏదో అది ఊర్లలా చాలా మటుకు తెలీదని కానీ ఊర్ల అప్పట్లో ఉన్న ఫుడ్ ఇప్పుడు ఉట్లేదండి ఊర్ల లో గూడా మొత్తం కెమికల్స్ పండించి చేస్తున్నారు వరిస అది మన కో తోటకూర అ మెంతం కూర ఈ పాలకూర చాలా మంచిది ఐరాన్ అంటర్ గాని అవిటి గూడా కెమికల్ కలిపి పండిస్తున్నారు కదండి అవిటి గూడా అట్లనే ఉంది
అవునండి అంటే ఇప్పుడు జనరేషన్ ఓకే
ఆ అయితే మేము ఒక రెండు ఎకరాలలా అప్పట్లో ఏందంటే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక నాలుగు సంవత్సరాల కింద మేము తోట బాగా తోటకూర ఇది ఇది అవి ఉంటుండే అండి అవి పండిస్తుంటిమి అసలు ఎరువులతోని పండిస్తుంటిమి అంటే ఇప్పుడు బర ఆవుది ఆ పెండ అవన్నీ కలిపి ఎరువులతోని మంచిగా టమాటా చెట్లు టమాటాలు మేము చిన్న చిన్న చిన్న టమాటాలు తీసుకొస్తుండేయండి అవి దానివల్ల మంచిగా స్వీట్గా ఉంటుండే అండి అప్పట్లో పుల్ల పుల్ల టమాటా ఇప్పుడు ఆ స్వీట్నెస్ పుల్ల పుల్ల టమాటాలు మొత్తం సప్ప గానే అండి తింటుంటే
అవున అండి అవి మంచి మందులేసి పండిస్తురు గదా అండి అలా టేస్ట్ పోతున్నాది ఆ టేస్ట్ రమ్మంటే ఇప్పుడు రా
ఏంటంటే మేము బర్లు గూడా ఉంటుండే మా ఇంటి దగ్గర చాలా మటుకు మాకె సొంతంగా అరే అది పాలు తీసుకొని పోతుండే కానీ ఇప్పుడు పాకెట్ పాలు గదండి అసలు అ పాకెట్ పాలు వల్ల చాలా ఇబ్బంది అయితయి చాలా మంది పిల్లలు అనారోగ్యం గూడా అయితున్నారండి చాలా మటుకు అసలు అన్ని కోట్ల అ మందికి అసలు పాలు ఎట్లా సరిపోతున్నాయ ఏమో అండి అసలు ప్రతి రోజు మళ్ళీ ఏడికెళ్ళి తయారు చేస్తారు గేదలు లేవు బల్ర లేవు అసలు ఉండుడు కూడా తక్కువనే
పౌడర్ కలుపుతారు కదండి ఇప్పుడు కెమికల్ తో అవుతుంది కదా పాళ్లు మొత్తం కెమికల్ కదాండి వాటర్ వేయాలి కెమికల్ వయాలి పాలా అనేసి ప్యాకెట్స్ షాప్స్ చేస్తారండి
అవునండి కరెక్ట్ అది ఇంకోటి ఏంటంటే చాలా మటుకు కొన్ని విలేజ్లలో కూడా కెమికల్ యూరియా ఫామాయిలు ఇవి కలిపి కూడా చేస్తున్నారంట అట్లా అని దాని వల్ల కూడా చాలా ఇబ్బంది ఉందండి అట్లా
ఆఓహా
అట్లా చనా కష్టము అది ఏంటంటే పిల్లలకు వెళ్తూ పిల్లలకైనా పెద్దోళ్ళకి కైనా వాడంగా వాడంగా అది కూడా పాయిజన్ పాలు మంచిది ఆ అనంటాం గాని ఈ వాడంగా వాడంగా అది కూడా పాయిజనే పోత అంటే ఇసం అయిపోతదాది
అవునండి దాని బదులు తాగందే బెటర్ అండి తాగు
అవునవును అది కరెక్టే అండి ఎందుకంటే దాని తగ్గట్టు కూడా చూసుకొని మనం ఏదన్నా ఒక గేదెల్లో ఎక్కడనో కొన్ని ఏరియాలలు ఉంటాయి అవి దగ్గర్ కెళ్లి తీసుకుంటే బెస్ట్ అండి మరి
అవునండి మీ మీరు ఓన్ గా చేపించుకోవాల్ హాలో అండి ఒకే థాంక్యూ అండి
సరే అండి మలి ఒకే
ఒక్